తనకి బాత్రూమెంత పచ్చకార్ కథానే
ఆ
చెయ్యాల నీతో మాట్లాట్టం భాషొస్తాంది.
హలో
మాట్లాడ్తున్నా వినపిట్లేదా.
వినిపించట్లేదు.
ఇప్పుడు
ఆ
అప్పుడపిసిందా
ఆ
ఆ మాట్లాడండి పద్మగ్గారు
చెప్పండి
నెక్స్ట్ వాయిద ఎప్పుడో తెలిసిందా మీకు
అర తారఖు కొందిగా
తారికి ఆ కేసు వేరే కా వేరే కేసు ఆ కేసు నెంబర్ తీసుకోమని చెప్పిన వి నెల రోజులు అయింది నెల ఎవనంటే మాత్రం అమ్మగారికి కోపాలు ఆ కోపం ఒకటి సరిపోద్ది అట్లా బతికేద్దా అనుకుంటుంది మళ్ళీ దొంగ ఏడుపులు మీరు లేకుండా నేను జీవించలేను అయ్యో నా జీవితము ఇలాగ గడిచిపోవటమైనా ఎడారీలు కలుపు ముక్కలాగా నా జీవితం ఇలా అయిపోవటమైనా
ఆ నిన్ననే కొన్నది దాన్ని కేస్ నంబర్
నీకు కేసు నెంబరు తీసుకవని నెల రోజులైంది చెప్పి నెల ఏంది నువ్వు కావాలంటే వాట్సాప్లో చూసుకోండి పెట్టుకోండి కేసు నెంబర్ పెట్టంగ ఉండే ఆ కేసు ఆయనకు ఫోన్ చేసి మళ్ళీ ఆ కేసు నెంబర్ తీసుకోండి అని చెప్పా చూసుకో మళ్ళీ మధ్
గుర్తు వచ్చింది ఆ గుర్తు వచ్చింది ఆ ఆ
పప్పల్లి ఉ రెండో తర్కుతులిడం
ఆ
అందరూ చేసినట్టు నన్ను చేద్దా అనుకుంటున్నా
అందరు ఎవరున్నారు
ఏ
అందరు ఎవరున్నారు
ఉన్నారు కదా అందరూ అందరు ఉన్నారు కదా మేడం పద్మా పద్మ పద్మ అంట ఇయమా పద్మ రాత్రి జోకు నువ్వు వినలేదు
ఏవండి
రాత్రి అసలు మాముూలు జోగు జరిగి మామూలు జోక్ జరగలేదు రాత్రి
తెలిసేది
నేను చెప్తున్నా ఇట్లా అర ఇన్ని కష్టాలు పడ్డది ఈ పాపం ఇప్పుడు కూడా అట్లా డబ్బులు వాళ్ళు వాళ్ళకి సాయం చేస్తున్నా కానీ వాళ్ళు ఏమి ఎ
కట్ అవుతుంది వాయిస్ హలో
వినిపించట్లే
ఇప్పుడు వినిపించాలే ఈ మధ్యలో పోయింది ఇప్పుడు ఓకే ఓకే
అయితే మా బావ మా కనుకుంటే వాడు పాపం ఇట్లా చేస్తున్నారు అమే బాధపడుతుంది అని చెప్పిన అంటే దాని తర్వాత ఇంకోటి ఏంటి ఇది చెప్పిన అసలు ఆ అమ్మాయిని ఎందుకు చేసుకుందాం అనుకుంటానంటే మనం ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి పిల్లలు లేరు
ఆ
తర్వాతా ఆమెకు ఏం రాయాల్సిన అవసరం లేదు. ఆమెకి ఆమె డబ్ మనకేం వద్దని చెప్పినము. తన కొద్దిగ మన తెలిసిన అమ్మాయి ఆఫీసులో అమ్మాయి కాబట్టి మనం ఓకే అని చెప్పి అనుకున్నాము. చెప్పిన వినిపిస్తుందా సరిగా దాని తర్వాత ఇది చెప్ చెప్పిన డెస్టినేషన్ లాగా అనిపించింది ఆమె చేసుకునే ఉద్దేశం లో ఇప్పుడు ఆమె ఆ నాకంటే ముందే ఆరు నెలల ముం అదే జీతం సరిపోక ఎళ్ళిపోదామని అనుకుంది. కానీ అమే ఎళ్ళలేదు అ అక్కడే ఉండిపోయింది. నేను కూడా కరెక్ట్గా భద్రాచలం మే వ జాయిన్ కావాల్సిసోచ్చింది. నేనంటే అంటే అని పాపా అంటది అది సినిమా ప్రేమిస్తే సినిమాల ఉంటది. సాంగు ఇతడే నే కలగన్నది. అని పాట పాడ్ మా వాళ్ళ పెద్దడాడి మా పెద్ద అ ఇద్దరు ఒకటే నవ్వు నాయన ఏంది రా ఇది అంటండు
ఆ
అని పాపం పాట పాడుతంది ఇది చూస్తుంటే నాకు ఏ ఇతడే నా కలగన్న ప్రేమిస్తే సాంగ్ సామల
సాంగ్ అయిపోయింది ఆల్రెడీ
ప్రేమస్తే భరత రసకాయ భరత్
ఆహా
తె కదండీ రచయిత సాంగూ ఓయండో ఇగ సావాలె లాస్టు భరత్ కు కాని కూండ ఆ సాంగు పాడతంది ఇగ ఆమె
ఉ
మాట్లాడుతాయ్ అని పాపా
ఆ
మాట్లాడుతా ఉంది
అ
అది పరిస్థితి
అయితే అందరు నవిండ్రు అందర్ నవ్విండ్రు
అందరు మామూలు నవ్వాల గుళ్ళు నవ్వారు
నీకేమనిపిచేద
ఏమనిపిచింది నాకె అనిపితలే ఆఖరికి దీనివల్ల నవ్వులు పాలు కూడా అయినవులే అనుకున్నా
అందగాడు సరేలే
ఆ చెప్పిన అమ్మా నేను మా ఫ్యామిలీ గొడవలు లేని, ఫ్యామిలీ మంచి గుండె ఫ్యామిలీ, అంతముందు స్వేత కూడా ఉన్న ఫ్యామిలీ. ఆమక్ టీచరేనా వచ్ చెంట్లురుద్దెది బట్లు ఉతికేది ఈవిడ చెప్పక్ ప్పుండా
ఆ
అట్లాంటి మాదంట్లోకి రావాలంటే చాలా మంచిగా ఉండాలమ్మని చెప్పినా. అంటా ఒ అని ఆలోచితున్నారు వాళ్ళు
వినిపిచట్లే
ఇనిపిచట్లేదా
ఆ
ఇప్పుడు
ఒకే
అయితే అట్లా వాళ్ళతో మాట్లాడితే ఇగ అందరు జనాలు సిబ్బతి కర్రగసతోనె అరేరు పిసా ఏ ఏ డబ్బులు వాడుకున్నారు ఇన్న పాపం చేయటం లేదు కష్టపడ్డదు ఎన్ని రోజులు అంటే ఇది కూడా చెప్పిన మొత్తం అన్ని డబ్బు అబ్బులు కట్నము బంగారము అంతా ఆమె కష్టపడి సంపాదించు వచ్చింది వాళ్ళ నాన్న కాని అన్న కాని వాళ్ళ అక్కలు కాని ఎవడు రూపాయి ఇచ్చినా వాళ్ళు లేడు కష్టపడి ఇస్తే జాబులు అబ్బాయిని చెప్పి అట్లా చేసి మోసం చేశారు అ ప్రతి రోగ ఉపాయి ఆమె ఖర్చు పెట్టుకుంది
ఆ
మళ్ళీ పైపచ్చు వాడికి రీఛార్జ్లన్నీ ఫోన్పేలున్నీ చేసుకుంటూ ఉంటా దాన్ని ఇట్లా చేశారు అన్యాయం చేశారు
ఆ
ఆ అంటే ఇకా అందరు వెయ్యో చిచ్చు చిచ్చు అంట పట్టన్నారట ఇ నే ఎక్కొచ్చి అప్పుడే మన సపోర్ట్ ఉందాం డాడీ పద్మాగి మన సపోర్ట్ ఉందాం నేను మాట్లాడే తాగు పద్మావంటిత అని చెప్పడు అప్పుడు వచ్చింది అక్క లైన్లోకి అందరుూ సపోర్ట్గా ఉన్నారు ఫ్యామిలీ అంతా త్త
నవంతా చూలిసి పక్కకు జరిగిపోయవారు
పద్మాకి సపోర్ట్ చేస్తున్నారు
ఆహా పద నువ్వంటే స్టోరీ చెప్పేసి పక్కకి వెళ్ళిపోయావు
అంటే ఇంకేం చేయాలా
చళ్ళిపోయిన తర్వాత వాళ్ళు జాలిపడ్డ విషయం నీకు తెలియదు అంటున్నా
తెలియదు నాకు
ఆహా
అంటే ఇప్పుడు మీరు జాలి పడుతున్నారా లేదని వాళ్ళ ముందు కూర్చోవాలా నేను
లేదు లే నీ నీ పోప చెప్తే తెలిసింద అంటున్నావు క అదా అడుగుతున్నా ఆ
ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ డిస్కషన్ మనం ఎందుకు ఉంటాం
అందం కదా
ఉండం కదా కానీ అమ్మ మాత్రం తగ్గడంలే చట్ ఇలాంటి మాటలుది ఎన్నో విన్నా మూడు నెలలు బట్టి ఆరు నెలలు పట్టి ఆ మూడు నెలలు బట్టి ఆరు నెలలు బట్టి ఇన్ని మాటలు విన్నా నేను నేను ఇక వినను అంటుంది
ఆ
ఒక్కసారి స్టెపిన్ నా మాట నేనే వినంట ఇంటది కుదరదు ఏప్రిల్ చివరకల్లా ఏదో ఒక తేలిపోవాల్సిందే పదిహేనో తారీఖు నుంచి పటక్
ఆ
అన్కీరించాం
ఆ
అదీ పరిస్థితి తను ఆల్రెడీ కో నువిచ్చే నీకు ఆల్రెడీ చెప్పిన మూడు రోజులు టైం చెప్పు అ మూడు రోజుల్లో ఏదో ఓటి చేయి వాళ్ళు ఎవరైనా మాట్లాడతాంటే అంటే మాట్లాడు లేని పక్షంలో నేను నా వంతు ప్రయత్నం జేస్తా ఒక వారం పది రోజులు ఈ వారంలో వాళ్ళు ఏదన్నా అఇతది అని అనిపిస్తే ఆ పదిహేనో తారీఖు వరకు చూస్తాం
ఆ
అది సరె పదిహేను కాకపోతే సరే ఇరవై ఏసు కో ఇంకొక వాయిదా ఇరవయ్యో తారీకు లోపల ఉంటే నెక్స్ట్ వాయిదా కల్లా హైకోర్టు వాయిదా గల
ఊ
ఏదో ఒకటి డిసైడ్ చేసుకో ఇ లోపల కూడా మీ వాళ్ళ బండారం బయటపడుతుంది కదా అసలు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి
ఆ
ద నువ్వు ఒక్కదాని ఓచ్చినా జాలు పంచాయతీని తీసి పడదొబ్బుత ఎవడు రాకపోయినా పర్లేదు మాకంత ఏ అవసరం లేదు ఒక్కడోచ్చినా జాలు నువ్వు మీ నానా నోచ్చిన జాలు ఎవడు రాక పనేమీలేదు
ఆ
ఏదోటి తెంపుకొని తీసుకోపోత లేదు నిఖరమట్టనే మా ఓళ్ళు నా ఓళ్ళు వాళ్ళు రారు ఇట్ల రావాలి అని అనుకుంటే ఇక ఆడేపడి ఏడుసుకో ఇగ నాకైతే సంబంధం ఏ లేదు ఇగ నేను అయితే కంటే చెప్పలేను ఆప్షన్ ఇయాలేను చేయలేను ఇప్పుడు నేను చేసేది నీకేమ అనిపిస్తుంది ఇడు కరెక్ట్ కాదనిపిస్తుందా కరెక్ట్ అనిపిస్తుందా ఏవనిపిస్తుంది చెప్పు
న్యాయమే
అ జన్యునుగ అ అనిపించటము లేదా
జన్యునుగా గానే అనిపిస్తుంది న్యాయంగానే అనిపిస్తు ది నాగూడా అంతే అని పిస్తుంది మంచిగనే అనిపిస్తు అదే ఓకే ఇంకేది
కానప్పుడుమనం చేసేదేముంది చెప్పు అవుతుందిని హోప్తోనే ఉందాం హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడదాం
ఆ ఎంత అయ్యింది టైం
ఇంకా ఉందే రెండు నిమిషాలు
ఆ
టూ మనిట్స్ రెండు నిమిషాలు మాట్లాడి చేద్దాం ఆ అదే అది పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితులో ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే ఎట్లయినా నేను తలుచుకుంటే బాదేస్తోంది సరే ఇన్ని రోజులు మాట్లాడిన కానీ ఏది ముందుకు రావాలి కదా కనీసం సరే పది పన్నెండు కాదు పది లక్షలు ఎనిమిది లక్షలు ఎంత కొంత
ఇస్తా ఉంటున్నారంటమొన్న పదమూడు లక్షలు అడుగు పదమూడు లక్షలు ఇస్తా అన్నారంట ఇప్పుడేమో
అసలు రెండో కేసు కూడా పెట్టారు కాబట్టి వాడు ఖచ్చితంగా ఇ ఇస్తామనే వస్తాడు ముందుకి కాకపోతే వాళ్ళతో కరెక్ట్ గా డీల్ చేసేవాడు కావాలి
వెళ్లి చెప్ప చెప్పా చేయకుండా చేసుకుంటుంది చేసుకుందంట పెళ్ళి అంటున్నదంట మా అక్క ఇప్పుడు నీకేం అర్ధం కావట్లేదా మా అక్క ఏం ఏంది మనతో సంబంధం లేకుండా తెంపకుండానే పెళ్ళి చేసుకుంటుందంట ట మీ మమ్మీ అని మా కోళ్ళ అమ్మాయి చెప్పిందంట నిన్న రాత్రి
అహ ఇప్పుడు మనతో సంబంధం లేకుండా అంటే ఇప్పుడు వాడు అడుగుతుడు నిచాతన అవుతుందా లేదా చెప్పు
నీకు మ్యాటర్ అర్థం కావట్లే ఇక్కడ వాళ్ళకి నేను పెళ్లి చేేసుకోవడం ఇష్టం లేదని ఇక్కడ అర్థం అవుతుంది
సరే ఏదోడు ఒకటి జావని ఇప్పుడు పది మంది ఉంటు ఉంటారు పది రకాలుగా మాట్లాడుతూనే ఉంటారు రు వాళ్ళందరూ మనకి కే ఉండాలని ఏం లేదు కదా సరే నేను ఇది కాలు కట్ చేస్తున్నా తర్వాత మామూలు కాల్ చేస్తా సరేనా